హలో అక్క హలో హలో
హలో
ఆ అక్క ఆ అయితే నీ దాంట్లో ఇంత ముందు నేను ఎమౌంట్ చూసినా ఆ ఇనపడతాంద అక్క అయితే నీ దాంట్లో ఏంత నేను అమౌంట్ నాలుగు వందల యాభై పడ్డయి ఇంకా పడతాయని పెట్టిండు అట్లా అట్లా పెట్టిండు అయితే నా దాంట్లో కూడా ఏమైంది తెలుసా ఫస్ట్ రెండు కాలు ఏది నీకు శ్రవణ్ తక్కకు ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ తెలవక కొరితే జీరో జీరో కాల్స్ కట్టుగాలే అవి కూడా నేను కూడా యల్లో కలర్ బటన్ కొ కొట్టి నా కొనసాగించండి అని కొటిిన
ఆ
అయితే ఆ రెండింటికి నాకు ఇప్పుడు అస్సలు మాట్లాడలేదు ఆ రెండు కాల్స్ మాట్లాడనందుకు అరవై రూపాయలు కొట్టిండు అరవై ఐదు కొట్టిండు రెండు కాల్సి కలిపి
ఆహా
అసలు వాటికి కొొట్టోద్దుగా లెక్కకు ఆ సిగ్ నల్ ప్రాబ్లం అలా కట్ అయింది కాబటి అరవై ఐదు రూపాయలు కొట్టిండు ఇగ మరి నీ ఇంకా అరవై ఐదు కొట్టి నమ్ మిగిలిన అన్ని తనాఖి ఎంజేస్తావు అని పెట్టిండు ఇప్పుడు ఆ లెక్కకు నువ్వు ఫస్ట్ గో
ఆహా నాయి రా ఇప్పుడు తనకి చేస్తాను అని కొట్టిండు
ఆ పెడ్ తాడు ఆ కాకపోతే మరి అటు వంద వంద రూపాయలు అన్నా కాడ మనం కొన్ని కాల్స్ మిస్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా పదిహేను వంద
ఏమే ఇంగ ఎన్నిబటే అయితేలా చిట్టి లేదన్నర
ఆ లేదంట నేను చెప్దాం అనుకున్నా అయిన లేదు లేదు అట్
నాక్క్ తెల్ శ్ వీల్ లేదని
ఆ ఆయిత్ అయితే శుక్రవారం గని మళ్ళీ కొ ఇంత చాలని వద్దనుకున్నట్టున్నారులే
ఉహు నీకు ఎవరు ఫోన్ చేసి చెప్పిరు మీ
నేను శిల్ప అక్కకు కు శిల్పక్కకు నేనే ఫోన్ చేసి చెప్పింది
ఆహా
నేను వేరే ప పనీ ఉండి శిల్ప అక్కకు చెత్తే చెప్పింది
ఆహా
ఇదే ఫోన్ కోసం అని చేసినా చేత్తే అయితే ఇగా బి వాళ్ళ అమ్మాయి కాడ ఉండి బిజీగా ఉన్నారా అన్నది ఉ
చూడ
సరేక్క
మది నీన్న మటన్ ఏ
మటన్ ఏ ఉందా ఊ
అయిపోయి తీసుకుంటా తీసుకున్నావా మరి బుక్ చేసినంటే రేట్ ఎక్కువ అయిద్దాని గ్యాస్ ముద్దాటా వెయ్యి పది రూపాయలంట ఉషా బ
ఆ సరే అక్క
మళ్ళా మరి బుక్ చేసిన ఆటు ఇయా రాదండి ఆ
ఆ
మరీ అయిపోతే మళ్ళా బుక్ అంట చేస్తారా
ఆ నేను ఖాళీ మొద్దే అడిగిన అక్కా నిండు మొద్దు అడగలే నేను ఫస్ట్ కాలి మొద్దు అడిగితేనే నువ్వు ఏమన్నావు రెండింటిలలో సగం సగం ఉంది ఉషా అన్నావు గాట్లనే అన్న నీతోటి ఆ నేను అట్లాంటే అయితే మాది అయిపోయేటట్టుంది కాబట్టి
ఉహు మరి నింపిస్తా అంటే మది ఇప్పుడే అయిపోదు చాన్ రోజు లే పడుతది
ఇగో నేను చెప్పేది వింటావా ఒకవేళ నాది అయిపోతునేవో మీ మద్దు తీసుకుంటా మీద అయిపోతేనేవో బుగ జషీద్ద
నిం మొద్ద అయితే బయట పెట్టిన్నాంచ తీసుకుంటే తీసుకోరా అది
నిన్న మంటానా నాది అయిపోతే అనేమో తీసుకుంటా ముద్దే డబ్బులిచ్చి లేకపోతే ఇంతలో మీద అయిపోతే ఖాళీ మదుీ అని బుక్ చేసి ఇస్తా ఎట్లనేం లేదు
బయటిని పెట్టించిన అందుకంటా నేను వధు
ఆ సరే మరి తీసుకురమ్మడి తీసుకెళ్తాడు తయన అట్లయినే ఏం లేదు సరే ఇ చెత లేంద పనీ
అయింది
మ్మ్
ఆ ఇప్పుడుదా కొత్త సాల్ అని మీరన్నట కదా అని ఫోన్ చేస్తాంది అయితే నేను ఇదే ఆడ నక్ దొరికితే కొత్త సాల్ నీ అ అది పన్నది
మ్మ్ అదే అదే అదే అయితే నాకు కొత్తసార్కి ఏం అనలేదు ఇవాలా చిటీ వద్దన్నదిరా అన్నారు
ఎవరు అదేనారా
అదే అదే
తరా
ఎలచిట్ వటీల ఎదురా నా అది శిల్పక్క ఏ న ఏం విష వద్దన్నారని ఏమనలే ఇవలా లేదు వద్దురా అని చెప్పింది ఎందక్క చిటీకాడికి రావా అంటే ఆ మాట అన్నది వద్దురా ఎలా లేదు ఇదో అన్నది అట్లా అయితే రే మదే పనికి పరును ఇలా డాక్టర్ మిస్ అయి్యండు రేపుపోతక్క అని చెప్పిన సరేరా అన్నది
మరి ఈ అలా ఉ
ఇక మరిగొమ్మా ఆ అక్క!
ఏల సారూ!
ఈ పోలేదాంటాన్న
రెండింటికి ఇంటికి వచ్చాక మరదలు ఫోన్ చేసింది. మరదలు ఫోన్ చేసి ఆ డాక్టర్ వెళ్ళిపోయిండటక్క రేపు బో అన్నది. అంటె ఇక ఆగిన. అట్లా డాక్టర్ లేడట. డాక్టర్ వెళ్ళిపోయిండట మధ్యాహ్నానికే. ములుగుపోయినాక్క.
నవు కదా అంటన
ములుగులో ఈగో ఫ్యాండ్రి పేరుండే అది మొన్న పండగకి ఏ సామాను తెచ్చుకోలే కద సరుపు ప్యాకెట్ నిన్న అడిగితే నిన్న. ఇక కిరాణా సామాను ఫ్యాన్ రిపేరింగ్ అట్నె బ్యాంకుల పని ఉండే ఇక చూసుకొని వచ్చినం హ్మ్మ్ అట్లా అ మూడు విధా మూడు పనులైనైలె. కాకపోతే ఫ్యాన్ కాలేదు రేపిత్త అన్నాడు ఫ్యాను అట్లా అయితే మొన్ననే ఫ్యాన్ రిపేర్ చెప్పచ్చినాం నెల రోజులు కూడా కాలే మళ్ళా కరాబ్ అయ్యింది అదే ఫ్యాన్ ఏందన్నా అంటే? మీ ఇంట్లో కరెంట్ ఎక్కువ తక్కువ వత్తనట్టుంది అస ఇట్లయితే కరాబ్ వైండింగ్ మొత్తం మొత్తం చేసిచ్చిండు అన్నట్టు అప్పుడు తెలిసినోడే అయితే ఏందన్నా అని అడిగి ఏ అది ఎక్కువ తక్కువ అయినట్టుంది లేకపోతే ఇంతగానం ఎందుకు కాలిపోద్ది అన్నాడు. నాకు గవన్ని చెప్పకు అప్పటి పైసలకి నాకు చేసి ఇయ్యండి చేసిత్తా అన్నాడు
అ పోద్దా అన్ని గాల్
అదా కనెక్షన్ కే ఎక్కువ త అన్నాడు నే అంటే గవన్ని మా ఇం ఏం జరగలేదు. నువ్వుయితే నేను డబ్బులు ఇచ్చేలే నువ్వు చేయాల్సిందే అం చెేత్త అన్నడిగా అట్ల అది మొత్తం బైండింగ్ అంతా పోయింది చూయించుండు మొత్తం నల్లగా అయింది లోపల
బగ్గులెక్క ఇక మరి కూలరు బాగా చల్ల గొత్తంది పదింటి పదకొండు అయింది అంటే కష్టపడతలేదు కూలర్ చలి ఇరుకపెడతాంది ఉ మ్ అందుకే ఇక పోయిన రేపు ఇత్తా అన్నాడు రేపు ఇగ అది చూసుకొని ఫ్యాన్ పట్కొని వత్తా వరుడు చూయిచ్చి
హ్మ్మ్
మ్ అయి అయితే లత అక్క చేస్తే నీకు ఆట ఎందుకు కలుస్త లేదు
అప్పుడు కలవలే అప్పుడు నేనూ ఆశ క పాడున్నా మరి ఏమన్నా నా క్లోజ్ అయింది కదా అందుకు కలుతలేదా అనుకున్నానీ మళ్ళీ నేను వాళ్ళ ఇంటికి వచ్చినక ఏమంటే చేసింది
చేసిందా ఉహు సరే సరే అయితే ఇప్పుడు స్రవంతి అక్క కూడా ఒక కాలే ఉందట కొట్టి ఓకే కొట్టి అన్ని ఎల్లో కలర్ బటన్ కొట్ట అని చెప్పిన అమౌంట్ తెలుస్తదిగా కొడతారా అన్నది మరి కొట్టిందో లేదో
బట్టన్స్
అదిే నువు ఎంబాటి ఎంబటి కొట్టినావ్ నీకు అమౌంట్ స్తుంది కాని హ్మ్మ్ సరే అక్క బావ ఓపెన్ కాలే ఇన్ దా
ఏ ఇం చేయలే దీనికి అత్తయో రావో అని మేం సప్పుడేంక ఉకున్నాం
వచ్చుడు వత్తాయిలే కాకపోతే అంత అమౌంట్ రావు ఎందుకంటే కొన్ని సిగ్ ఇప్పుడు మాట ఇన పడి ఈన పడగా కొన్ని మనం వెంట వెంటనే కట్ చేస్త అండి మీ కొన్ని కలుస్తలేవాయ అవి కూడా లెక్క కదా చూద్దాం కాకపోతే అప్పుడు మన మనకు బరాబర్ రెండు వేలు వస్తుంది అన్న నమ్మకం ఉండేది తప్పు లేదు
ఆ అప్పుడు అవి క్వశ్చన్ ఆన్సర్స్ ఎట్లయి అనిపించేది
అనిపించింది ఇది ఏందో ఫోన్ లో ఒకరి దొ ఒకరు సిగ్నల్స్ అయి అసలు సిగ్నల్ ఉన్నట్టు చూపిస్తుంది ఫోన్ కాల్స్ కలుస్తలేవ్ అదే సరేక్క మనీ పోయిండా ఇయ్యాల స్కూల్ కు హ హలో
ఆ
ఆ బన్నీ స్కూల్ పోయిండా రేపిించ చిల్లట్న హార్డే అని
ఆ అదే రేపు హాలిడేనే
ఉహు
హ్మ్మ్ రేపు ఎల్లుండి హాలిడేనే
స్మైల్ కడువన వాడుగా ఎట్లా రాసిందట ఎగ్జామ్స్
పోయి ఎప్పుడు అయిపోయాం మొన్న పండుగ ముందే అయిపోయాంక ఎగ్జామ్ ఇప్పుడు లేవు ఇక మళ్ళీ సోమవారం
ఆ ఎగ్జామ్ ఎట్లా రాసిందట అక్క నువ్ అప్పటిం ఇయ్యాలనే పోయినావు కదా ఎట్లా రాసింద అ
ఏమో మంచిగానే రాసిన అంటా అ వచ్చినప్పుడు
హ్మ్మ్
అయ్యో బాబో ఒక రోజు అన్న పంపితే బాగుండు
ఏ అందరు నా టెన్త్ క్లాసొళ్ళు
అదే అదే
ఆ
ఇప్పుడు వాళ్ళకు మంచిగా పడుతు తరు తిండి ఉన్న పది మంది ఎంత మంది ఉంటే అంత మందికి మ్ఏం చేసుకపోయినవ్ మరి మమ్మీకి
ఏం లే చపాతీ చేసిన ఆ
అరవే మంది ఉన్నా ఆ
అరవయో యాభై ఎనిమిదో అన్నది
మ్ హు మరి అవి చేయకపోయినవ్
ఏంటి ఏ నిన్న ఇచ్చింది కదా అవి మేం ఎవ్వరం తినలే అవ్వే తీసుకుపోయిన
అంతేలే
మేం అవి తిన్నె తిన్లే అవే నాలుగు తీసుకపో యినా చపాతీ చేసిన
అదే అదే ఇంత మటన్ పట్టుకోని పోయినా మేము మ్ ఏ తీసుకుందును అక్క పిలగానికి ఇప్పుడు కూడా జ్వరం వచ్చింది
తీసుకున్నది అయినా
అదే అదే
చెరి ముప్పావుకిల వచ్చింది మాకు అంత నీ మీద ఒకదిక్కు తీసుకున్న అయిపోవు అనుకున్నా
ఫ్రిడ్జ్ లో వాడేత్తే అదే ఉంట
మాకు చికెన్ ఉన్నది ఇంకా ఫ్రిడ్జ్ లా అందుకని తీసుకోలే అది ఇది ఎందుకని
ఆహా అదే చికెన్ మొన్నటిదేమో ఆరోజు ఎల్లమ్మ ది మ్ సరే క్క మరి టైం అయిందిలే ఉంటానక్క